ఏంజెస్తునరా
ఏ లేక బండి మీ కూర్చున్నా మంచిగుంది బండి
ఆహా వర్షం పడుతుందారా మీ సైడు.
ఆ మొత్తం మబ్బులోచ్చినాయి వర్ష మొత్త అటున్నది పొద్దునేమో అరుక్ షెడ్డు మీద పాము పడుకున్నదట
హో ఏం పాము
ఎస్ తాసు పాము
కున్నదిరా మీరు జూలేదా
మీం చూలే నేను మంచిగ తొమ్మిది గంటలకె లేసి తిన్నా పడుకున్న మళ్ళ చుట్టుపక్కల వాళ్ళ చూస్తే చెపిరు
ఓ అమ్మో జాగ్రత్ తా మరి ఏందనుకుటనవ్ పాములు ఇప్పుడు అయినా మీ ఇల్లు
అ దాన్ జూసుడు
ఏ మనిషివిరా నువు విషప విష జంతువు కడిగిపోయి దాన్ని చూసు మర్చిపోయినంటవ్
దాన్ని చూతె దాని ఫోటో తీసుకుంటే మంచిగా గూగుల్లో లో పెడితే దానికి అది ఏ పాము దాని సిమ్టమ్స్ ఏ క్లియర్ గ చెప్పు
ఇట్లా కూడా వాడేస్తరా
మా సార్ రేపుట్ టెక్నాలజీ ఎట్లా వాడుకోవాలని
మంచి పని చేస్తున్నావు గానీ చాలా జాగ్రత్తగా ఉండ అసలే మీ ఇల్లు కడకుంటది
అదే ఇటు పొలాలు ఉన్నాయియన్నీ ఏ ఏ రాత్రికి ఎప్పుడు వతు రాత్రికి బట్టలు పిడుతరు గిల్లలు దొమ్ముతారు
ఓ అమ్మ జాగ్రత్తరా మీ అక వాళ్ళు ఆ మీ అక్క వాళ్లు కూడ అటె దొమ్తారట కదా
అట్టేదోవుతారు మళ్ళీ అరటి చెట్ల మీద అది హటకాయలు ఉంటాయి ధార్మికళి నడదమే దాంట్ల దీద నొక్ క్క దాని కొరికిందనుకో అది మొతం పాయిజన్స్ సెల్ స్ప్రెడ్ ఐతది
ఓ మాయగడ అట్ల అయితే జాగ్రత్తగా ఉండాల రో
కాదే అక్కోలకు చెప్పాలె వచ్చినక
చెప్పు చెప్పు ఎందుకంటే ప్చ్ చాలా వరకు అంటే ఇప్పుడు కూరగాయల తోటలు ఎట్లుంటయ్ నువా దాంట్లో కూడా ఆ అవన్నీ వీడియోస్ చూసుంటే ఒక్కొక్కసారి నాకు భయం అవుతుంది తెలుసు సారా ఇన్స్టాలో
స్నేక్స్ ఉంటయ్
ఆ అవి సేము అంకాయగూరలలో ఆ కూరలలో కలిసిపోయేటట్టే ఉంటుంది
బాగా ఆకలినప్పుడు ఏం దొరకపోతే ఏదనా పళ్లు ఉంటే దాన్ని కొరికి దాని పాయిజన్ అంతా అలా వదులుతదట
కానీ నార్మల్గా స్నేక్స్ కి ఆ అంటే విషము దానికి ఎవరన్నా ఇబ్బంది పెట్టినప్పుడే పాయిజన్ వ వదిలేస్తదట కదరా మిగతా టైం లో ఏమంతా వదిలేయదంట కదా
ఏమని వదర కదా దానికి స్ప పాయిజన్ అనేది పెరుగుతది దాని లోపల అది ఎక్కువయినప్పుడల్లా అది దీన కరిసి తకు ఇత దని మీకు ఒదుల్త అంత
అవునా ఇట్లా కూడా జరుగుతుదా నేను అంటే నేను నార్మల్గా ఏమనుకుంటున్నానంటే పాయిజన్ అనేది ప్చ్ అంటే ఇప్పుడు మామూలుగా దోమలకి పీల్చే శక్తి ఉంటది కాగాని వదిలే శక్తి ఉండదు కదా
ఉండదు
సేమ్ నేను కూడా స్నేక్ కూడా అదే రూలు ఉంటదేమో అనుకుంటున్నా
ఉంట అ ఉంటదునికి ట్వంటీ డేస్ కి ఫార్టీ డేస్ కి ఒక్కోసారి ఎక్స్ట్రా అవుతాయి అట దా పాయిజన్
ఏం స్నేక్క
దాని లోపల దాసుకునే దానికంటే ఎక్కువయినప్పుడు నేను
వామ్మో కింగ్ కోబ్రస్కేనా లేకపోతే అన్ని నెక్స్కా
కింకోబ్రాకి అది ఎంంతతున్నా అది దానికి ఇ ఆపేస్తే దానికి ఆపే కెపాసిటీ ఉంటుంది వీటికి మిగతా వాటికి ఉండదు
అమ్మో ఏమన్న కూరగాయలు తెచ్చుకుంటే ఫ్ర్రిష్ గా వాష్ చేసుకునే తినాలరా బాబుర్
వాష్ చేేసుకో దానికి హోల్స్ ఉంటాయి చారి
అవునురా నిజ్ జంగనే ఒకసారి మా ఇంట్లో ఆ ఎలుక తిరుగుతుండే అయితే నేను ఆ చిన్నగా టొమాటాను గొరికేసరికి నాకు భయమయింది అది పామేమో అనుకొని పడేసిన తెలుసా
పావం కోర కొడుకు ఇలకా కోర కొడుకు డిఫరెంట్ ఉంట
అవునా
పాముకు చిన్న హోల్స్ ఉంటాయి అది మనం ఇట్లా చిల్కం మట్టు కూడా వసినా బొట్టు గంతే ఉంటాయి హోల్స్
అవునా
పనులు ఉంటాయి ఇట్లా మనం కొరికినట్టే
నచ్చదాని పడేసిన్రా అట్లా
ఏం ఎలక కోరిక పడేయాలి అవి ఏం చేసుకుంట్రారు
ఉ ఎల్కే కొరికిందో పామే కొరికిందో ఎందుకు వచ్చినా బాధ పడేస్తేనే బెటర్ కదా అని
ఆ ఇటు సైడ్ వర్షం వత్తాటే ఉన్నది మొత్తం మబ్బులు కమినేయి
అయ్యో అయ్యో మా సైడ్ నార్మల్ గానే ఉంది ఉక్కపోస్తుంది
మొత్తం మబ్బులు కమినయి
నిన్న కొన్ని ఏరియాస్లలో రాల వర్ష బడిన్నాడు తెలుసా
అవునా నాకు కూడా తెలియదు
నేను న్యూస్ లో జూసినా వేటి న్యూస్ లో వస్తుంటే చూసిన
రాళ్లు అంటే అయ్యో అనుకున్నా కానీ అయి ఐస్ గడాలట
అవును మన మేఘాలు బాగా గట్టిపడి అవి చెల్ల చెదురయి కింద పడతాయి దానినే రాళ్ల వర్షం
ఒకసారి ఇంటికాడ కూడా పడితే ఈ డాడీ చూసిడు గాని పట్టుకుని అనే సరికి కరిగిపోతు వాన ఆగిపోడు అది కరిగిపోడు
అయితే నా చిన్నప్పుడు పడినయిరా నీను కూడా వచ్చినాయా రాళ్ళ వర్షాలు నువ్వు చూసినవా రాళ్ల వర్షం మం ఇంతవరకి
చుసిన టెన్త్ నే
అమ్మా అవునా ఎందుకు మీరున్న హాస్టల్ సైడ్ పడినాయి లేకపో మీ ఇంటి దగ్గర పడి
ఇంటికాడనే
మా ఇంతవరకు నేనే చూడలేదు
ట్ట పట్టా సప్పులవుతాడు డాడీ డోర్ చేసి చూసిండు ఇంకా అప్పుడు వాన మూడు గంటల కస్టార్ట్ అయింది మధ్యాహ్నం
వామ్మో ఆఫ్టర్నూన్ టైమ్స్నా అ
అంటే అప్పుడు అది ఆ రోజు వచ్చి రియల్ ఇయర్స్ చూసిండు డాడీ గడాలు పడతనే మీకె లా అన్నా
నాకైతే చిన్నప్పుడు చూసిన ఒక రోజు యాక్చువల్ గా రాళ్ళ వర్షం అనుకోవట్లేండి నేను ఎవరో తను రాళ్ళతోని గడ తు అనుకుంటున్నారు తెలుసా భయపడి అమ్మో నా మీదేమో పడతాను పిడుగులు కొలా అంటే పిడుగులు పడుతున్నాయంటే అప్పుడు కొంచెం భయం ఉండేది కదా మనకి
వర్షాలు వత్తే ఫోర్ సిట్
ఇక నాకు భయం అయి అసలు అమ్మో ఉరికొచ్చిన కాకపోతే అవి రాళ్ళ వర్షం అంట అమాట ఇంట్లో మా ఇంట్లో పడేది దెబ్బా దెబ్బా ఉరికొచ్చి అవి కిటికీల నుంచి జారి అవి పడేది మా ఇంట్లో.
ఎయిత్ క్లాస్ వ సార్ నా బర్డే రోజ వర్ష మరత వర్షం తడుస్సుకుంటట్ వచ్చిన నిన్ మొం
అవునా అయ్యో పాపం ఓహోహో ఆ నైటా అప్పుడు వర్షం అంటే నా మ కానీ అ ఉండరా పాపం తీర పొలాలన్నీ చేతికొచ్చే టైం
ఆ ఇది ఘోరం అసలు ఇంకా మాస్టర్ మాస్టర్స్ అయితే దారుణం వస్తు అసలు పొలాలు నిండి పోతానే మా ఆస్లోకి వచ్చిన నీళ్ళయన్ని జామయనా మా ఆస్ లాస్ట్కి ఉంటది ఎజుకు
వామ్మో కానీ రైతులు ఎంతో కష్టం చేసుకొని తీర చేతికి అందే టైం కే
ఆ కారణంగా అయితుది మనది కూడాడా గట్టది ఇది కడాడ త్రేలక్క
అవునా
చెరువు పక్కకి ఉండేసరికి చెరువు నిండి మొత్తం వచ్చేది
ఓ మై గాడ్ ఆ ఉన్న రా మనకు కట్టు ఉంది కదా వరికి కానీ నిజ్ నిజంగ చెరువే నిండిపోయి వస్తున్నాయి అంటే చెట్లను కొట్టేయడం వల్లనేనా ఇది ఎఫెక్ట్ అంతా ఖచ్చితంగా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్.
ఆ చెట్లు కూడా ప్రశాంతంగా ఉండాలి అంట ఈ ఎక్కువ చెట్లు కూడా లేవు మొత్తం ఏవని కాడు చెత్తల కాగితల కాని నరుక్కొని పోతారు.
గదే చెట్ల వల్ల కూడా చెట్లు నరికేయడం వల్ల కూడా అవి లాస్ అయిపోయి అంటే. ఊ అదే ఆ అ
నేచర్ బ్యాలన్స్ అయితలే.
మొత్తం ఏంటంటే భూగర్భ జలాలు ఎండిపోయి. వర్షాలు పడక దాంట్లో పిడుగులు, సునాములు అన్నీ స్టార్ట్ అయితాన్నాయి సునామి వచ్చుడు, కొట్టుకపోవుడు. చాలా వరకు ఇంత అదయిపోయిందిరా ఈ మధ్య అ కాలంలో అసలు ఓ ఇంకా లాస్ట్ టైం అయితే. ఒక రాష్ట్రం ఎట్లా మునిగిపోయింది.
గోరమ్ అది. ధారుణం.
నాకైతే అవి ఊహించుకుంటే సమ్ టైమ్స్ మనకు కూడా అట్లనే వస్తే మనకి ఏంది ప్రాబ్లం అనుకుంటే కాని అంటే పోయిన స పోయిన సారి ప్రభుత్వము అదే లాస్ట్ టైము ప్రభుత్వం వచ్చింది కదా ఈ ప్రభుత్వం కాక పోయినసారి ఉన్నది. ప్రభుత్వం. ఆ ప్రభుత్వ. ప్రభుత్వం అయితే కొంచెం హరితహారం ప్రోగ్రామ్ చేబట్టింది చూడు. చదువుకున్నోళ్ళకే తెలుస్తుది. హరిత హారం ఏంది అన్నది అప్పుడు ప్రజలకి ఎట్లా తెలుస్తది రా చెట్లను నాటితేనే ఇట్లా. ఆ అంటే నార్మల్ గా వాళ్ళు ఏమను కుంటానంటే ఆ చెట్లను కొట్టేసి మొద్దులు కట్టుకొని అమ్ముకుంట. అంటే మాకు ఆ బతుకుధోవ అని అనే థింక్ చేస్తారు కానీ చెట్లను నరకడం వల్ల తర్వాత వచ్చే విపత్తుల గురించి ఎవ్వరు ఆలోచించరు కదా. మనం చదువుకున్న వాళ్ళము, కొంచెం చెప్పాలి వాళ్లకు. ఆయన కంటే ఆ దాని వల్ల చదివి ఆ ఎందుకంటే వాళ్ళకి తెల్వదు కదా దాని దాని ఎఫెక్ట్. ఎందన్నది దాని ప్రభావం ఇట్లా జరుగుతది అన్న విషయం వాళ్ళకు. తెలివదు కదా కాబట్టి మనం కూడా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి చెయ తె తెలువని పీపుల్స్కి.
మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఏమంటారు ఇక్కడ ఇది పోతే ఇంకో చెట్టు మొళ్తనే ఉంటది కదా అంటారు.
ఆ అంతేగాని ఆ భావితరాలకు వాటర్ అందించాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే మనం చెట్లను పెంచాలి.
అవును అక్క ఇది కూడ నిజమే.
మా అంటే మా గల్లికి తెలుసా చెట్లు ఒక్క చెట్లు ఉండవురా ఎవ్వరి ఇండ్లలో వాళ్ళు కొట్టేసుకుంటారు మా ఇంటి ముందు పెద్ద వేప చుట్టు ఉండే నేను లేని టైంలో మా మామయ్య వాళ్ళు కొట్టేపించిరు నేను ఎంత ఏడ్చిన్నో తెలుసా ఇప్పుడు ఈ ఎండ కాలంల కాసేపు కూర్చుందామంటే చెట్టు నీడ లేకుండా అయిపోయింది తెలుసా. అ ఎక్కడిది రా బాబు ఇంట్లో అంత వేడి తట్టుకోలేకపోతున్నాము అదే చెట్టుంటే ఎంత బాగుండేది అందరం వచ్చి ఆ చెట్ల కింద కూర్చుంటే ఎంత నీడ ఉండు.
ఉమ్
మా గల్లిలో ఉండే వాళ్ళ అందరు వచ్చి ఆ చెట్టు కింద కూర్చునేది తెలుసా అప్పుడు మేము
అవునవును అప్పుడు మా అక్క ఇంటికో కూడా ఉండేది చెట్టు
ఆ మీ అక్క వాళ్ళ ఇంటి సైడ్ నిజంగా పెద్ద పెద్ద చెట్లు ఉండే నంటరా ఇంకా
ఆ అయన్నీ నరికేసినా అప్పుడు నేను కూడా వచ్చిన అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు
అయ్యో అవి కూడా నరికేసిర్రా వీళ్ళకి ఏం అనిపిస్తుంది రా చెట్లను నరికితే ఏం వస్తది రా బాబు
ఆ ఈడు డ్రై మంచాలన్ అయ్యని అని బెడ్లని చారేసుకుంటా
కానీ ఓకే ఒక చెట్టును నరికినా కూడా ఒక పది చెట్లు పెట్టాలి అట్లా అయితేనే నరికే అర్హ చెట్టు నరకడానికి మనకేం అర్హత ఉంది రా ఎందుకు నరకాలి చెప్పు
ఇగ అది వాళ్ళు అవసరం పట్టి నరుక్కుంటారు మనం ఏం చేసచ ఏం చెప్పిన నమ్మరు వాళ్లు
కానీ ఇది కాకుండా అది కూడా వాస్తమే కానీ ఇప్పుడు ఎన్ని విపత్తులు వస్తున్నాయి అది అర్ధం కావట్లేదు రాను రాను ఈ ప్రపంచం అంతం అయిపోతుది కావచ్చు
అది కూడా కరెస్టే అండి ఇటు సైడ్ వర్షం వత్తుదో రాదో అని చూత్ తాన బయట కూసొని హలో హలో